హలో
హలో
హలో వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందండి
ఎలా ఉన్నారండి ఆ వినిపిస్తుంది
బాగున్నామండి మీరు బాగున్నామండి మీరు
ఆ బాగున్నామండి ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు హలో
ఏం చేసన్నారు మీకు చాలా బాగున్నాండి హలో
అండి వినిపిస్తుందా మీ వాయిస్ మా వాయిస్ నీకి ఆ మీ వయిస్ నాకు వస్తు మా వయసు మీకు వినిపిస్తుందా
ప్పేస్తు ఉందండి
ఆ ఇంకేంటండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు
బాగున్నామండి ఏం లేదండి ఇప్పుడే వంట చేయాలి కదా సాయంత్రం అయింది ఆలో లోచిస్తూ ఉన్నా ఏం వంట చెయాలా అని మెరండి
అ నేను ఎన్న ఊరికే ఉన్నా అండి మాది మాది అది లైఫ్ అంటే బ్యాచలర్ లైఫ్ ఇంటికి దూర గున్నాం కాబట్టి మేము ఏదో చేసుకొని తినాలి మీరే చేస్తారండి అంటే రెగ్యులర్ గా గ ఇంటి దగ్గర వంట
నేను ముద్ద సాంబార్ అన్నం చా అలా చేస్తానండి అన్ని చేస్తాను అన్ని రకాల వంటలు వచ్చ కానీ కొంచెం నాన్ వెజ్ కి దూరం అండి కొంచెం అవి చేయడం రాదు
ఓ తినారాండి మీరు నాన్ వెజా మీరు వెజ్ వెజిటేరియనా
ఆ లేదండి నేను బాత్ కానీ నాకు నాన్ వెజ్ అంటే అంత ఇష్ట ష్టం కాదు నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది వెజ్ అండి మీరు
ఫుల్ ఆపోజిట్ అండి మీ నేను ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేశాను అందులో నాకు చేయడం కూడా నాన్ వెజ్ బాగా చేయడమేవచ్చు అంటే రెండు చేస్తాను ఓకే రెండుర్లేదు బాగా చేస్తా బట్ ఇది నాన్ వెజ్ ప్రిఫరబుల్
ఓ మీ కొ వంట కూడా వచ్చాండి చేయడము
స చె
బ్యాచలర్స్ అయితే మాత్రంగా వచ్చాను ఏమనేదా అండి కొంతమంది అయితే బ్యాచలర్స్ ఉండి బయట హోటల్లోనే ఎక్కువ తింటున్నారు కదండి
ఆ లేదండి మేము అలా కాదండి మేమే చేసుకుంటామండి
అవునండి మీకేమి ఇమచ్చండి చేయడము
కంటూ చికెన్ బాజస్తా అండడి నేను
ఓ అవునండి చికెన్ చేస్తారంండి మీరు నాకు రాదండి చికెన్ ఎట్లా చేయాలో కూడా తెలీదండి నాకి జస్ట్ అట్లా మా అమ్మకి హెల్ప్ చేసి ఇస్తా అంతేగాని నాకు చెయ్యడం రాదండి చికెన్ నాకు అసలు చికెన్ని వచ్చి చికెన్ని టచ్ చేయాలనే ఇష్టం కదండి నాకు
తింటారంండి మరి
తింటానండి
మరి ఇదేంటండి తింటా అంటారు టచ్ చేసే ఇష్టం లేద అంటారు మామూలే అండి
కి పచ్చిది చూస్తే నచ్చదండి నాకు అందుకే అందుక నేర్ తీసుకోలేదండి చేయడం కాని నేను
చికెన్ అయితే వేరే లెవల్ చేస్తా అండి చికె ని కూడా టూ టైప్స్ లో చేయొచ్చండి తెలుసా అండి మీకు అవునా సదాష్ మంటారానీ
అదే చెప్పండి ఎట్లా చేస్తారో మీరు చెప్తే కొంచెం అట్లా మేము నేర్చుకుొని నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అట్లా
టూ టైప్స్ చేయొచ్చండి ఒకటి చికెన్ ఫస్ట్ చెప్పండి చికెన్ తీసుకొచ్చుకొని మనం దాన్ని ఒకసారి ఏమంటారు నీట్గా అలా కడిగేసి ఒక బౌల్ లోకి తీసుకొని ఆ ఆయుర్వేద్ అవునండి వాష్ చేస్తామండి వన్ టైమ్ అంతే
అంటేకాదంటే చికెన్ని ని కడిగితే టేస్ట్
అ లే లేదు అలా అలా ఏం లేదండి ఇప్పుడు చికెన్ కొట్టినప్పుడు ఆ చెక్క పైన పెట్టి కొడతారు కదా అండి ఓకే అక్కడ నీట్ గా ఉంటుంది బట్యితే అయితే మనకి అంటూ మనం కొంచెం చేసుకోవాలి కదండి అందుకోసమని చెప్పి మేము చికెన్ తీసుకొచ్చుకొని దాన్ని ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ తర్వాత ఒక బౌల్ లోకి ఆయిల్ వేసి బాగా ఆయిల్ వే హీట్ అయ్యాక ఆ చికెన్ వేసేస్తాము దాంట్లో ఓే లైట్ గా అలా జస్ట్ పసుపు కారం సారీ పసుపు ఉప్పు వేస్తామండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తవ్వేసి క్లోజ్ చేసి పెట్టేయాలండి బావి బా ఏమంట్రు
అంటే మీరు చికెన్ కర్రీ చేసే దానికి కూడా అట్లా సపరేట్ చేసి పెడ అంటే బిర్యానీ విన్నా ఇట్లా
లే లే లేదు ఇక్కడ చూడండి ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు కదా అండి ఆ బిర్యానీ కూడా ఇలానే చేస్తా స్తారండి బట్ అయితే మేము చికెన్ కి ఎందుకు అట్లా ముందుగానే వేడి చేస్తాము అన్ని మసాలా లేకుండా అంటే అలా వేయడం వల్ల ఆ అది ఏమంటారు ముక్క ఉడికే టైం పడుతుంది కదా ఆ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చూస్తేనే సగం ఉడికి ఉంటుందండి క్క పజ పీసగా ముడికి ఉంటుందా ఆ తర్వాత మనం లైట్ గా ఆ కారం పొడి గరం మసాలా చికెన్ మసాలా తర్వాత మనగ్గర ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటాయి కదండి అది అవన్నీ వేసి అలా ఒకసారి మనం
మీరుంటే ఎల్లం వెల్లి పేస్టు ట్లోనే చేసుకుంటారా లేదా బయట తెచ్చుకుంటారా అండి
ఆ అల్లం వెల్లులి పేస్ట్ అంటే మనం ఇక్కడ ఇక్కడండు మాకంటు ఫెసిలిటీస్ లేవు కాబట్టి బయట ప్యాకిటా దెచ్చుకొని జేస్ కుంటము అది ఇంట్లో అనుకోండి కొబ్బరి తెల్లవాయలు తర్వాత ఆనియన్స్ ఈ కోత్తిమీర ఆ కరివేపాకు ఇవన్ని కలిసి మిక్స్కి ఆడిచ్చుకొని ఏస్తే అప్పుడింకా టేస్ట్ ఉంటుందని బట్ అయితే ఇక్కడ మనకి అవన్నీ దొరకవు కాబట్టి బయట్ నుంచి ప్యాకెట్ దెచ్చుకొని ఏస్తామండి
అవునండి ఓకే అండి అయితే బానే ఓచ్చ్ అనమాట వంట చేయడము
ఇదొక టైపు ఇంకో టైప్ అండి చికెన్ ముందుగానే మనం మ్యారినేట్ చేసుకొని అలాగ
అంటే అ కాదండి అంటే మా సైడు మా అమ్మ ఎట్ల చేస్తుందంటే ఎప్పుడో జస్ట్ అట్లా చూ స్తుంటాను చేసేటప్పుడు అంటే ఎట్లన్ ఫస్ట్ ఆయిల్ ఏసి రెండే రెండు వెల్లుళ్లి ఏసేసి ఆయిల్ న్ అంటే ఆయిల్లో కొంచెం అవే అయి ఏమంటారు దాన్ని బాయిల్ చేస్తారు అవును ఆ బా అంటే చికెన్ ఏసి ఫస్ట్ బాయిల్ చేస్తారు దాని తర్వా త కొంచెం మసాలా అంతా ఆడించుకొని పెట్టుకొనింటారు కదా దాన్నేసి సో అట్లా సింపుల్ గా చేసేస్తారు మా ఇంట్లో
అదే పెద్దవాళ్ళు చేసే టేస్ట్ అయితే బల్ ఉంటుందండి వాళ్ళు
లేవలండి అసల్ నాకు చాలా నాకు ఇష్టం అంటే నాన్ వెజ్ లో మా అమ్మ చేసే చికెన్ నేను తినేది కూడా అది ఒక్కటే కానీ నేను ఎవరు చేసినా నాకు తినేకి ఇష్టపడను గని మా అమ్మ చేసే చికెన్ అయితే మాత్రం
అవునాండి
నెక్స్ట్ లెవల్ అండి మా అమ్మ చేసేది మా నాన్న మామ్ మా అన్నయ గని ఇష్టపడరు అండి ఎక్కువ వేరే దగ్గర తినడానికి చికెన్ని నాన్ వెెజ్ ని ఎస్పెషల్లీ వాళ్ళు నాన్ వెజ్ అన్ అంటే వాళ్ళు చికెన్ గొర్రె రెండు తింటారు సో అట్లా గొర్రెలో అంటే మేమ్ తినము గొర్రె నేను మా అమ్మ కానీ చికెన్ తింటం ఇద్దరము అప్పుడు వాళ్ళకి నాన్ వెజ్ మా అన్నయ్య అయితే మా అక్క చేసిన గని ఇ అంటే మా అమ్మ చేసే టేస్ట్ ఇంకెవరు చేసినా రాదు అంటాడండి
అదే అండి వాళ్ళు ఉంటాయి కదండి కొన్ని మసాలాలు ఆ టేస్ట్ అనేది మసాలాలు మనం ఏమైతేంత మంచిగా వేస్తామో దాని నుంచి వస్తుందండి ఇప్పుడు బయట మనం తీసుకొనేవి వేస్ట్ చేస్తే
మళ్ళళ్ళీ ఎట్లా తెలుసా అండి ఇంకా యాక్చుల్లీ పొయ్యి మీద చెయాలండి అసలు
ఆవునండి
గ్యాస్ లో కన్నా అసలు పొయ్యి మీద చేస్తే నిజంగనే నెక్స్ట్ లెవెల్ ఒస్తుందండి అస మేము ఎక్కువ నాన్ వెజ్
హ్మ్
మా సైరి నాన్ వెజ్ ఎక్కువ మేము పొయ్యి మీదే చేసేదండి మేము గ్యాస్ని యూస్ చేయము
అవునండి అవునండి కాద అడగండి మర్చిపోయిని అడగడం మీరేం బా జేసారండి ఫుడ్ ఐటమ్
నా నేనొచ్చి పలావ్ చేస్తా అండి వెజిటేబుల్ పలావు చాలా బాగా్ చేస్తా నాకు నాకి అంటూ నాకు ఇష్టం అయ్యేది నేను చేసేదంటే అదె టి అండి అంటే అదొటి మీన్స్ అన్ని బా చేస్తా కానీ నాకు చాలా ఫేవరెట్ ఒకటి అంటె నా పలావ్ వండేది
ఓకే ఓన్లీ పలావ్ ఎలా అంటే ఓన్లీ పలావ్ ఒక
వెజిటేబుల్ పలావు అంటే ఆ పలావు చట్నీ అండి పలావ్ విత్ చట్నీ ఆర్ కర్డు సంథింగ్ అది ఉంటది
ఓ చట్నీ అంటే ఏం చట్నీ అండి చెనకాయల చట్నా లేదంటే పప్పుల చట్నీనా ఎలా చేస్తాను చె నేను మీరు ఓకే అయినా నేను బయట విన్నా అండి ఇప్పుడు పప్పుూల చట్నీ క శనకాయల చెట్టినే టేస్ట్ బాగుంటుందంటారు మీరేమంటారడి
వువును నిజం అండి అసలు నా ఫేవరెట్ చట్నీలో చిన్నగిత్తన చట్నీ అండి నాకు ఇంకే చట్నీ ళ నచ్చ
ఓకే కాదండి ఈ పలావ చేసే ప్రాసెస్ చెప్తారంండి నేం ట్రై చేద్దాం అనుకుంటున్నాను
ఆ అయ్యో ఖచ్చితంగా అండి చెయ్యడి ఎట్లున్నా మీరు బ్యాచలర్ కదా నేను కాని చేయండి మంచి ఉంటది అది ఎట్లా అంటే ఏం లే ఈజీ ప్రాసెస్ అండి నేను చేసేదిను ఏం లేదండి వెజిటేబుల్స్ మాకు తెలిసిండే కదా వెజిటేబుల్స్ ఏమేమి కావాలి అనేది క్యారెట్లు బీన్సు క్యారెట్ బీట్బట్టు ఇ ఇంకేముంటాయంండి అదే మీ ఆలుగడ్డ
ఓకే
ఇలా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకని చిన్న ముక్కలు కట్ చేసుకుొని పెట్టేసుకుని వాషటర్స్ పెట్టేని
సైజు సైజు సైజు ఏ విధంగా కట్ చేసుకోవాలండి అంటే చూడండి ఒక మీడియం చిన్నగా ఓకే వీళ ఏదంటే చిన్నగా అంటారా
కట్ చేసుకోండి ఇం నార్మల్ గా దానికి మసాలా కొంచెం మసాలా చేయ ఎట్లాంటే పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి మిర్చి అన్ని మి మిక్సీ వెయాలండి మిక్సీకి వెయ్యాలి ఏమేమి అంటే కొత్తిమీర పుదీనా వెల్లుల్లి కొబ్బరి మిర్చి కరివేపాకు లేదండి ఆ పచ్చివ అండి పచ్చివి పచ్చివి పచ్చి బాగుండి దానికి అది మిక్స్ పట్టుకని సపరేట్ ఎ పెట్టు ఇంట్ ఇం లేదో ఒక బౌల్ తీసుకొని ఇంకా ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్ టమోటో అన్న వసి వేయించి బాగా మసాలా చేసి వెజిటేబుల్స్ వేసి ఫస్ట్ కొద్దిసేపు ఆడి అంటే వేయించి తర్వాత మసాలా మసాల
చేయాలి ఆయలో బయ బయల్ చేయాలి
అవున అవును తర్వాత మసాలా ఉంటది కదంీ మస మసాలా వేసేసి కాసేపు దాన్ని మిక్స్ బాక్ చేయాలి కూరగాయలకి
ఓకే బాగా ఏమంటారు ఆ వెజిటేబుల్స్ కి మసాలా బాగా కలిసే విధంగా
అవునండి ఇంకా కొంత తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా మనకి ఎన్ని గలాస్
అ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక త్రీ గ్లాసెస్ అ వేసామనుకోం వాటర్న్ని
సిక్స్ పోయాలండి అంటే డబల్ ఒక గ్లాస్ కి డబల్ గ్లాస్ వాటర్ పోయాలండి
ఇక్కడ మీరు చెప్పే ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ మనం దాన్ని గంజిని పక్కకి వే చేయాల్సి అవసరం లేదంటారు ఓకే కాదండి నాకు డౌట్ అండి పెద్దవాళ అంటారు కదా ఇట్లా గంజీ పక్కన తీస్తేనే బా వస్తుంది ఇట్లా ఈ సరియాసురు పోసిన బాగానే ఉంటుందండి టేస్ట్
అయ్యో బాగుంటంది అన్నీందుకు బాగుంటది ఇప్పుడు అంతా వచ్చ ఇప్పుడు అది అప్పుడు పాత కాలంలో అప్పుడు చేసేవాళ్ళండి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అది యూస్్ చెయ అంటే చెయ్యరు అంతా ఇప్పుడు కుక్కర్లు ఉన్నాయి కదండి కుక్కర్ లో పెట్టేస్తారు విజీలు అవుతుది ఇంకా అయిపోతుంది రైస్ ఇంకా అదే ఫాలో అవుతున్నారు అంతా
ఆ అంటే నా డౌట్ ఏమంటే ఇది రైస్ పొడి పొడి కాకుండా బాగా మామూలుగా అదే ముద్ద ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుందియి ఇంకెలా వస్తుంది రైస్
రైస్ తో మం అంటే రైస్ మనం తీసుకునే రైస్ బేస్ మీద ఉంటదండి ఇప్పుడు సోనమస్ మసరి అని బాస్మతి రైస్ అని అలాంటి రైస్ మీద ఇప్పుడు నార్మల్ రైస్ మీరు స్టోర్ లో ఇచ్చే రైస్ తీసుకుంటే అది పుడి అవ్వదండి మెత్తగా అయిపోతది.
రైస్ గాని సరే అండి ఓకే అండి పక్కా ఖచ్చితంగా మీరు చెప్పిన సజెషన్ తో మీరు చెప్పిన సజెషన్స్ తో నేను ట్రై
చెయ్యన్డి చాలా బావుంటది ఆ రివ్యూ చెప్పండి కచ్ చ్చితంగా చెప్పాల్సిందే వినాల నేను అంటే నేను చెప్పిన ప్రాసెస్ ఎట్లుంటుందో చేసి
థ్యాంక్ యూ అండి మీ మీకు తెలిసిన మీ మీకు మీకు తెలిసిన సమాచార్ చ్చారండి ఆటోప్ పంచుకున్నందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి బాయ్ అండి అ